నండి
నమస్కారం అండి చెప్పండి
ఏం చేస్తున్నరండి
ప్రస్తుతానికి అయితే ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టుకొని తావాలనిపిస్తుంది అంటే కొంచెం కొంచమ్ చల్లగా ఉంది కదా వాతావరణం ఈ వేడి వేడిగా కాఫీ క అంటే నాకు కొంచెం చేదుగా తాగదు అంటే మాకు వర్షం పడుతు తున్ దండి మాకు చల్లగా ఉంది
వర్షం పడుతా ఉందా మీకు ఓ ఏమో ఈ ఎండల్లో వాన పడతా ఉందంటే చాలా గ్రేట్ అండి
అందుకేనవల్ల ఈ చల్లటి వర్షానికి వేడి వేడిగా చేదు చేదుగా ఒక కాఫ్ పెట్టుకొని లిటిల్ బిట్ షుగర్ ఏసుకొని తాగితే ఉంటది
ఓకే అండి తినండి తాగండి మీకు చానా ఇష్టం అన్నట్లుంది కాఫీ టీ
మరి అంత ఇష్టమేం లేదు కాకపోతే వాతావరణాన్ని బట్ టి మూడుని బట్టి తాగాలనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఉండదు
ఓకే మీ మూడ్ స్వింగ్స్ చాలా డిఫరెంట్ ఉన్నట్లు ఉన్నాయండి
ఎవ్వరికైనా ఉంటాయండి ఏం మీకుండవా అంటే యూజువల్ గా మీకు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టపడతారు అంటే ఇప్పుడు బాగా వర్షం పడుతుంది మీరు ఎక్కడన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక సిటీలో ఉన్నారు అక్కడ మీరు స్ట్రక్ అయిపోయారు బాగా వర్షం పడుతున్ది తుంది మీకు అలాంటి టైమ్ లో ఏం తినాలనిపిస్తుంది
నాకు అలాంటి టైంలో స్పైసీ ఫుడ్ తినాల అనిపిస్తదన్డి
నాకైతే ఏమి తినాల అనిపిస్తుంది తెల్సా
ఐస్ క్రీమ్స్
కాదు వేడి వేడికి జిలేబీ వేస్తుంటే తినాలి అనిపిస్తుంది
పా ఓకే అండి ఏమి టేస్ట్లుండి సోమి
మీకు ఒక విషయం తెలుసా నాకు జిలేబీ అంటే పిచ్చ ఇష్టం అనమాట
ఓ ఓకే అండి ఏ జిలేబీ అండి బెల్లంతో చేసిన జిలేబియా లేకపోతే చకిరతో చేసిన జిలేబియా
బెల్లం జిలేబి అయితే బాగుంటది కానీ మాకు ఇక్కడ యూజఫుల్ గా చక్కెరదే దొరుకుతుంది అనమాట అంటే వేడి వేడిగా ఆ క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కదా జిలేబీ అంటే లోపల చాలా జూస్ చూసిగా పైన క్రిస్పీ క్రిస్పీగా ఉంటే అబ్బా ఆ అది తింటుంటే ఆనందమే అసలు ఎంత తింటాను కూడా నాకే తెలియదు తెదా అంటే యాక్చుల్లీ మా ఇంట్లో మా మామ నా కోసమే వేస్తాడనమాట అంటే నేను ఒకదాన్నే తింటా ఇంట్లో జిలేబి ఎవ్వరు తినరు
ఓకే అండి నాకైతే చానా కాలే కాలే ఫుడ్ కాలే కాలే ఫుడ్ అంటే అలాగా కాద్ మరి కాలే ఫుడ్ తినకూడదు ఆ ఆ య అట్ల వేడిగా మంచిగా కారం కారంగా ఉండేట్ తినాలండి నా బతుకంత కారమే అండి స్వీట్ ఐ హేట్ స్వీట్ అండి
నేనైతే చిన్నప్పట్నించి బాగా ఫుడ్డి అన్మాట యాక్చువలి చిన్నప్పట్నుంచి చాక్లెట్స్ ఎలా తినేదాన్నంటే నేను ఈవెన్ మా స్కూల్లో కా స్కూల్లో ఈవెన్ మా సార్ మా మా సార్ వాళ్ళు తెలుసా అంటే మా టీచర్స్ కూడా నన్ను చాక్ ఎ చాక్లెట్ చాక్లెట్ అని పిలుస్తారు తెలుసా
ఓకే ఓకే అంటే మీ సార్ వాళ్ళంటే గుర్తుకొచ్చింది మీ సారోళ్ళకి బర్డే చాక్లెట్లు ఇచ్చెకొస్తాంటరు అవి కూడా పీక్కొని తింటారా అండి మీరు
లేదు ఛీ ఛీ అలాంటి అలవాటు లేదు నేను ఎవరితో తీసుకోను అలాగా అంటే చాక్లెట్ నాక్ చాలా ఇష్టం అనమాట ఆహ అలా అని ఏవి పడితే అవి తినను అంటే నాకిష్టం ఉండాలే దాని మీద అలా అయితేనే తింటా
ఓకే అండి ఓకే ఓకే
ఉమ్ చిన్నప్పుడు బాగా తినేదాన్ని కానీ ఉమ్ ఇప్పుడు మానేసా అనమాట
చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ ఎక్కువ తినకూడదు కదండి పళ్ళు కి పళ్ళు డ్యామేజ్ అయితాయి స్వీట్ ఎక్కువ తినడం వల్ల బాడీ కూడా చానా వెయిట్ అయిపోతావ్ ఒబిసిటీ అనేదోస్తాది కదా
అంటారు కానీ నేను చిన్నప్పట్నుంచి ఓ ఓ తిన్నాను కానీ నాకైతే ఏ పళ్లేమి ఊడలేదు నేనేమి లావు కాలేదన్నమాట నార్మల్ నార్మల్ గానే ఉన్నా
ఓకే అండి అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ లో చిన్న పిల్లలు తింటా ఉంటారు కదా వాళ్ళకి పళ్ళు దగ్గర అన్ని బొక్కల్ పడ్డము
అదొక్క విషయానికి నాకు భలే బాధ అనిపిస్తది తెల్సా అంటే నేనైతే బాగా తిన్నాను కానీ నా పిల్లలకి మాత్రమే చాక్లెట్స్ మాత్రం ఇవ్వను అస్సలు చాక్లెట్ తిన్ తినకూడుదు తింటే పళ్ళు పుచ్చిపోతాయి పళ్ళు నొప్పిస్తాయి కడుపులో పురుగులోస్తాయి అద్ది ఇద్ది కథలు చెప్తా
మరి మీకు తిన్నప్పుడు రాలేదా అండి ఇవన్నీ
మనం చిన్నప్పుడు మనకంత జాగ్రత్తలు చెప్పే వాళ్ళెవాళ్ళు చెప్పు మన అమ్మ వాళ్ళు ఏదో ఒకటి తింటే తినని లే అని చేప్పెసి ఇచ్చెసి
అదే అండి జాగ్రత్తలు తీసుకుండే కొద్దీ ఇంగ ఎక్కువ వస్తాయండి పిల్లలకి యావి పడితే యావి అంటే అట్ల కాదు ఇస్తా ఉండల్లా తింటా ఉండల్లా
కరెక్టే కానీ అప్పుడు మన అమ్మ వాళ్ళు మనకి ఇంటి ఫుడ్డే బాగా పెట్టేవాళ్ళు నీకు గుర్తుందో లేదో అప్పుడు మనకి మన అమ్మ వాళ్ళన్ని ఇంట్లో వంటకాలన్ని చేసి బాక్సుల్లో పెట్టే వాళ్ళన్నమాట అంటే ఒక ఐదారు రకాలు ఇంట్లోనే వంటకాలు చేసేసి ఒక ఐదారు రకాలు బాక్సు ల్లో పెట్టేసే వాళ్ళనమాట అంటే మనకి ఏది కావడ్తే అది తింటాం అనేసి
మేము టెన్త్ క్లాస్ నేను టెన్త్ క్లాస్ వరకు అసలు బయట ఫుడ్డే జంక్ ఫుడ్డే తినకోకుండా ఉంటాంటిమండి మా డాడీగాని మా మమ్మీ గాని జంక్ ఫుడ్డే తీసుకురాకుండా ఉంటాంటరండి మంత్లీ వన్స్ బేకరీ ఐటెమ్స్ అంతే తప్ప అట్లా చ్ అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాం కాబట్టి మనకి చాక్లెట్స్ తిన్నా ఏం తిన్నా ఏం కాకోకుండా ఉండుండేది
అదే నేనంటున్నా అప్పుడు మనం పిండి వంటలు బాగా తినే వాళ్ళం కాబట్టి మనకి అప్పుడు ఏ రోగ్ ఏ రోగాలు లేవన్నమాట ఇప్పుడు తినే ఫుడ్లో ఏముంది ఇప్పుడు అంతా ఏం తింటారు పిల్లలు ఆ బ్రెడ్ అంట ఆ పిజ్జాలు బర్గ్ బర్గర్లు యాక్ ఆ నానా చెత్త ఆ నూడుల్స్ ఇన్స్ ఇన్స్టంట్ నూడిల్స్ అయితే మరీ చెత్తా మా ఇంట్లో అయితే అది చాలా అవాయిడ్ చేస్తాం అనమాట
నాకు మీది పిజ్జా బర్గర్లు అంటున్నారండి నాకు పిజ్జా అంటే చానా ఇష్టం అండి మీరు అలా అనకండి పిజ్జాని
ఏముందండి అది దిబ్బ రొట్టె
దిబ్బ రొట్టె అయినా ఎవరు టేస్ట్ వల్లదండి బాగుంటాదండి టే తిని చూడండి ఒకసారి
నేను చాలా సార్లు తిన్నాలెండి చెప్తున్నా కదా ఫుడ్ మీద కాన్షియస్ లే న్నంత వరకు నేను బాగా ఫుడ్ తిన అనమాట అంటే చాలా తినేదాన్ని అంటే బయట ఫుడ్ ఎక్కువగా తినే దాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ అంటే నేను ఫుడ్ అనేది చాలా కంట్రోల్ కు వచ్చేను మాట హెల్తి ఫుడ్ హెల్తి లైఫ్ స్టైల్ ఆ అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లల కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం అవి తిన్నాం అనుకో పిల్లలు అవే కావాలంటారు మనం ఇలా ఉంటే పిల్లల్ని కూడా అలానే పెట్టుకోవచ్చు కదా సో అదొక్క విషయానికి చాలా మారాల్సి వచ్చింది అదే అదొక్క విషయానికి చాలా మారాల్సి వచ్చిందనమాట
ఏం కాదులేండి మీ పిల్లల కోసమే కదా మాతో అండేది మీరు కూడా
నేను కూడా తన్ని పాజిటివ్ గానే తీసుకున్నాను అంటే తాన్ని నెగిటివ్గా ఏం తీసుకోలేదు
ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ అయితే ఓకే అండి తినొచ్చు ఏం కాదు పిల్లలైనా తినచ్చు మనమైనా తినొచ్చు ఏం కాదులేండి మంత్లీ వన్స్ తినండి ఏం కాదు కాని
మంత్లీ వన్స్ అనేది ఏం కాదు కాగానీ ఎవరైనా వచ్చినప్పుడు బయటకి వెళ్ళినప్పుడు అంటే పిల్లలు లేకున్నప్పుడు ఆటోమే టిక్ ఇప్పటిక ఎప్పుడో ఒకసారి తిని తింటాం అంటే ఎట్లున్న అలవాటు పడిన టేస్ట్ కదా
అంతే అంతే అంతేలేండి మీరు ఇప్పుడు ఇంత కంట్రోల్ చేసా కూడా సాటర్న్ ఏజ్ వచ్చించి వాళ్ళు కూడా అంతేలెండి భారీ తింటారు గానీ
ఆ అదే కరెక్ట్ అ అదే అప్పుడు దాని తర్వాత అప్పుడు వాళ్ళ ఇష్టం ఇప్పుడు పిల్లల మనమే కద జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడు అంటే వాళ్ళ బుద్ధి వచ్చి ఉంటది వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు ఏం తిన్నా చెల్లుతుంది ఆ ఇప్పుడు మనం చెప్పాలి కదా మనం ఎలా ఉంటే పిల్లలు కూడా అలానే తయారవుతారు
ఆ అండి కరెక్ట్గా చెప్పారు కరెక్ట్గా చెప్పారండి మీరు
అవునవును అంటే ఒక్కొక్కసారి నేను అలానే కరెక్ట్గానే మాట్లాడతాను అనమాట
ఓకే అండి అర్థం అవుతాందండి
ఆ
మరి పనీపూరి మసాలా పూరి గోబి నూడిల్స్
అట్లాంటివన్నీ అస్సలు ఎంకరేజ్ చేయనండి
అందరూ చేయారు కానీ మీరు తింటారా లేదా అండి
తిన్నాను ఇప్పుడు చాలా తగ్గించాము ఇప్పుడు కూడా తింటాము ఎప్పుడో రేరుగా అన్నమాట
మీ ఇంటికి తీసుకురారండి ఎవరు పానీపూరి మసాలా పూరీలు గోబీలు
తెస్తుంటారు పిల్లలు అడుగుతారు కదా పిల్లలు అంటే వాళ్ళ స్కూల్ క వెళ్ళిచ్చిన తర్వాత స్కూల్లో పిల్లలు చెప్త ఉంటారు కాద వాళ్ళకి మేము అవి తిన్నం ఇవి తిన్నాం సో పిల్లలు ఇంటికిచ్చ అడుగుతార అనమాట నాన్న వాళ్ళు అవి తిన్నారట నాకు కూడా అలాంటివి కావాలి అని చెప్పేసి అంటే అట్లీస్ట్ వాళ్ళకి అన్ని ఇపిచ్చి వదిలేయాలి కదా అంటే వీళ్ళకి ఇలాంటివంటే ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి అని తెలియాలి కదా సో అదొక్క విషయానికి పిల్లలకి ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ చెప్పించి వదిలేసాను అనమాట అంటే వాళ్ళకి పిజ్జా అంటే తెలుసు బర్గర్ అంటే తెలుసు కేఎఫ్సి అంటే తెలుసు అన్ని తెలుసు తిన్నారండి చాలాస అంటే ఒక టూ త్రీ టైమ్స్ తీసుకెళ్లనన్నమాట ఎందుకు అండి
నాకు ఇష్టమైన ఫుడ్ అండి అందుకని పిజ్జాను కేఎఫ్సి బాగా తినిపించండి
నీకు ఇష్టమైన ఫుడ్ అనేసి పెట్టాలంకే
అట్లేం లేదండి బాగుంటది మంచిగా ఉంటది అందుకే తినిపించండి
ఏం తిన్నా అంతా హెల్తీ ఫుట్ అయితే కాదు కదండి
చికెన్ ప్రొటీన్ ఉంటాదండి చికెన్ లో
కరెక్టే కానీ చికెన్ బ్రెస్ట్ లో మాత్రమే ఉంటుందండి అది మిగతా పాట్స్ అంత్ అంత ఫ్యాటె ఉంటది
బ్రెస్ట్ లో ఒక్కటి ఫ్యాట్ ఉంటది అది ప్రోటీన్ ఉంటది ఏం చెప్తున్నారండి
అది పీచు పదార్థం వాటి దాంట్లో అంటే దాంట్లో ఆ దొక్కటి ఉంటుందన్ ఉంటుంది అనమాట దాంట్లో
కాదండి మన్నా మాకు మా సిస్టర్ అనుకుంటా బ్రెస్ట్ వద్దు బెస్ట్ ట్ తినకూడదు కింద భాగం తినాల అని చెప్పెట్లున్నారు మా సిస్టర్ గారు మీరు ఏదో
ఆ కరెక్ట్ ఏ చెప్తున్నా ఎందుకు ఆ చి కరెక్ట్ అంటే ఎందుకు చెప్పింటారంటే అలాగా హా ఎందుకు చెప్పింటారంటె యాక్చువలీ ఇంజెక్షన్స్ ఎక్కువ వేస్తున్నారు అనమాట ఇప్పుడు ప్రజెంట్ కోళ్ళకైతే అంటే కోడి ఎదగ్ గడానికి అది ఎదభాగానికి ఎక్కువగా వేస్తారనమాట ఇంజక్షన్స్ సో అందుకనేసి అక్కడ హాడ్ అయిపోయి ఉంటుంది ఆ పాట్ ఆ ముక్క టేస్ట్ ఉండదనమాట ఉచ్ సో అందుకని టేస్ట్ వైజ్ చూస్తు తే మీకు ఆ ముక్కలు వద్దనే చెప్తారనమాట చాలా మట్టుకు
ఓకే అండి అంటే మీరు ఇప్పుడు బ్రెస్ట్ పాట్ ఒకక్కటిే తినాలా మిగితవేం తినకూదు అన్
అంటే మీకు ప్రోటీన్ కావాలి హై ప్రోటీన్ ఫుడ్ హై ప్రోటీన్ కావాలి వితౌట్ ఫ్యాట్ అంటే చికెన్ లో మీకు అదొక్కటే తీసుకోవాలన్నమాట కానీ మనం అది తినలేం అదన్తా పీచు పదార్థ అదేంది మీకు సోన్పప్పుడి ఐడ్ ఐడియా ఉందా
ఆ ఐడియా ఉంది ఐడియా ఉందండి
ఆలా ఉంటది అనమాట ముక్క దాన్ని తింటే యాక్ అసలు ఏం బాగుండదు చికెన్ అసలు తినాలనే అనిపించ్ అనిపించదు అదే బోన్స్ కున్న ముక్ క్కలయితే అబ్బా ఆ టెస్ట్ ఏ వేర్ అసలు
అవునండి మీరంటంటే కొంచెం కొంచెం ఏమో ఏమో గుర్తుకొస్తా
ఏం గుర్తొచ్చిందండి అంతగా
అంటే మేము చికెన్ తినిన్ టాం కదండి అప్పుడు ఆ పీస్ అంటే మనకు స్కిన్ వద్దు కండ ఒకటే కావాల అని తింటా టాంటం కదా తింటన్నప్పుడు ఇలాగే మీరు అన్నట్టు ట్లు సోన్పాపిడి లాగా వస్తది స్కిన్ అంతను అంట అంటే నేను గుర్తుకు చేసుకుంటా ఉన్నానండి
ఓకే ఓకే అండి
ఉమ్ మేం కూడా ఇలాంటి అంటే కరెక్ట్గా చెప్తున్నారు పాయింట్స్ మీరు ఉచ్ ఏం తినాలి ఏం తినకూడదు దు అని అని ఆలోచిస్తావున్నా కరెక్ట్గా చెప్తున్నారని ఉమ్ థ్యాంక్స్ అండి చానా మంచి విషయాలు చే షేర్ చేసుకున్నారు నాతోను ధన్యవాదములండి
ధన్యవాదాలండి
ఇలాంటి సమాచారాలు ఇంకా కొన్ని ఇంకా ఇంకా చేరవేయాలని కోరుకుంటా ఉన్నాం ఆశిస్తా ఉన్నాం ఓకే అండి బాయ్
బాయ్